ఆ ఆ రే విన్పిస్తుందా?
ఆ వినిపిస్తుందిరా.
ఆ
ఏం చేసున్నవ్?
ఏం లేదు రా, నువ్వేం చేసున్నవ్?
ఏం లేదు తిన్నవా?
ఇడ్లీ టిఫిన్ చేశ్నా, నువ్వేం దిన్నవ్?
నేను ఉప్మా తిన్నా. ఇంట్ల చేశిరా ఇడ్లీ?
ఎట్లా చేస్తరు ఇన్స్టంట్ ఇడ్లీ తెచ్చి అందుల పెట్టి ఎస్సాం
ఓహోహో ఓ
మీరేం చేశిరు ఏం టిఫి
మేం ఉప్మా చెశ్ ఉప్మా చేశిరు. కొంచం చెట్ నీతో దినేశ్నా
ఉహు
ఉ కొంచం స్టమక్ పెయిన్ అనిపిస్తుంది.
ఎందుకు?
పిరిడ్స్
వచ్చినియా
ఆ
ఊహూ
నిన్ననే వచ్చండ
ఊహూ
హ్మ్
ఎట్ల ఎట్లా అయింది నిన్నా
ఆ అంత బానే జరిగింది నైటు కేక్ కటింగ్ చేప్పించారు ఫ్రెండ్స్
హ్మ్
కొన్ని ఫొటోస్ తీసుకున్నాము
హ్మ్
హ్మ్
హ్మ్
ఇక్క మమ్మీ డాడీ వీడియో కాల్ కూడా చేసిండ్రు
హ్మ్
మిమ్మల్ని చూసిండే
హ్మ్
ఈ రోజు ఇంటికి రమ్మన్నారు గాని
హ్మ్
నేనే వెళ్ళలేదు ఈరోజు బియ్యం పెట్టుకుంటున్రూ మా మమ్మీ వాళ్ళ బియ్యం పోషి ఉండే మా అమ్మ వాళ్ళు ఇళ్లళకి పోయినప్పుడు
ఆహా
ఆ అవి పెట్టుకుంటాము రా రా అంటే పోలే అవును
అన్న అన్న ఫోన్ చేసిండ
ఆ చేసిండు నిన్న
హ్మ్
హ్మ్ పాప ఏం చేస్తుంది హలో హలో హలో హలో ఫ్రెండ్ వినిపియట్లేదు హలో